ఆ పాండుగం వసినకు ఇప్పుడే పాడుకున్న అందుకే ఫోన్ చూసుకోని ఆ ఏం లేదు పనిం లేదు
దాంట్లో నీళ్ళు
అన్నం ఉన్నాది కూరు ఉన్నాది అననే
పొదరదేవ పురా
ఆ
హు
ఏ తినుడే గా టైంకు తిన తిని ఏ ఎండకు బయటకి ఎల్లా బుద్ధి సరే లే ఇంట్లోనే పో
అదే ఎండకు బాగా ఎండగొడుతుంది ఈ పూరగాలు ఇప్పుడ ఎంతో ముందుకు ఆటాడిపోయారు క్రికెట్ ఆడి వచ్చారు
ఉ ఎండల ఆడతాలా క్రికెట్
ఆ తుమ్మలల
చల్లగా ఉంటందా మరాటు చెట్లు ఉన్నాయా
తుమళ్ల అలా ఉంటది వాళ అంటే ఆట్టట్లా అట అట్లా ఎన్న ఒట్డు మా ఇద్దరికీ ఆమె పా ఆ పొయిలు వచ్చీరు ఇక మంచిళ్ళు ఉమ్
అయిందా మరిపానీ
ఆ బోలు తోయిన రా బోలు తోయినా ఇల్లు చడ్సినా అదంతా సాధణ అని చెప్పలే సర్దిన ఇల్లూర్సిన ఏ మీరు బయటికి బోలి డోర్ పెట్కోనీ మాట్లాడాలి అయితే బా ఇగ ఎలా వయలే ఉడవలే ఇంకా బోలుద అయినా ఇంట్లాకి వచ్చినాక జంటి కలు జేతన జం కారు
ఇంట ఎంత కరంటి
అదే నీవేంటిది స్వీటు స్వీటు రా
స్వీట్
కొడ్తా ప
ఎట్లా ఎ తాను
యూట్యూబ్ లోచుసిన
ఆయి యూట్యూబ్ పల్సుచేస్తానవ ఆ అయిన మరి
కాలేజీ రా ఇప్పుడే స్టార్ట్ ఇక పిండి పిసికినా
మాల పెట్టినవా వా
పిండి పిసికి అడ పెట్టినా ముద్దలు చేస్తాన ఊ
తేనా
ఆ ముద్దలు చేత్తాన్న ముద్దలు అయిపోయిన తర్వాత ఇగ అన్ని జేష్నాక అయ్యా అన్ని ఇట్ల మడత పెట్టి మడత కాజా ఉంటది చూసినావా ఆ ఉగాది
నా ఇట్లా కట్ జేసి ఇట్లా తిప్పాలే
ఆ ఆ ఆ
గదేనా
ఆ మొన్ననో అవి కిల్లిల్లు జేసిన
ఆ
తిన్నరు ఇప్పుడు ఇవి కావాలంటుండ్రు
కిల్లీలెట్ల జేత్తరక్క
కిల్లీలు మైదాపిండున్నది సూర్రా
ఆ
మైద పిండి పిసకాలె పిసికిన తర్వాత ఆ ముద్ద జేషి ఇ మన రొట్టె లెక్కల కాలవాలె ఆ రొట్టెలె క్కాల చేయాలే
ఆ
రొట్టిలెక్కనే జేసి ఆ కోస ఈ కోసా గిట్ల పట్టుకోవాలె గిట్ ఇట్లా అంటే మధ్యలో ర మధ్యలో అయితే పట్టుకుంటావా
ఆ
ఇట్లా అది పెట్టి ఇట్లా గుంజి ఇట్లా వాడి తిప్పాలి
అంతేనా
అరిది పోతే అయితాయి
ఆ హా
వరదీప్పినాంక అయితేయి నూనెల గాల్చి పాకం బట్టి పాకంలో యెయ్యాలి పాకంలో యే త్తే ఆయితది
పాకం పాట్టి పాకంలేస్తురా
ఆ పాకం బట్టి పాకంలేయాలి అంటే తీగపాకం అచ్చినాంకనే ఎయ్యాలి
ఊహు
మ్
అంతేనా
తీగపాకం వచ్చినాంక ఎత్తే చల్లారనాంక తింటే మంచిగానే ఉంటాయి
కానీ మొత్తం ఏంటిది దానికి బెల్ బెల్లమా చక్కరా
చక్కరా శక్కరా
చక్కర అంతా ఇట్లా మన గడ్డ గడ్డ అంటుకున్నట్టు గాదా
అంటుకున్నట్టు కాదు ఎందుకయితదిరా
ఆహా ఇప్పుడు ఎండిపోయినాక దానికి అంతా పడుతాది కదా అక్క
ఎండిపోయినాంక అంటే కొంచెం ఇగ తీగ పాకం అంటే తీగ పాకం లెక్కలు వత్తదా
ఊ
తీగపాకం లెక్కలోచ్చిన వాల్లే పోయ్యాలి
అదే పోాత పోతాం కరెక్టేగానీ అది అంట కున్నాంక ఎండిపోయినాక దానికి చ చక్కర్ చక్కర్ లాగా ఉండదా అంటానా
ఉండది ఉండది
ఉండదా
ఉండది
గదే అంటాన్నా దబన చక్కెరకి ఇట్లా అతుక్కున్నట్టు అయితది కదా అని నేను అంటాన్న
ఆ ఉండది ఉండదు రా ఒక్కొక్కసారి బాగా ముదురొత్తది చూసినావా
ఉ
ఆ ముదురు అచ్చినప్పుడు ఎండుతది అన్నట్టు
గా గట్లనే మరి తెల్ల తెల్లగా గనపడదా ఎండుతే గది నేననేది
ముదురత్తే తెల్లతెల్లగ అనిపిత్తది తీగ పాకం లెక్కల అయితే ఏం కనిపియది
అంతేనా ఆ కదే అన్ తను మరి
గదే తీగ పాకం అత్తే ఏం గాదు ఇగ ముదిరినట్టు అత్తె చెక్కర కనిపిత్తది
ఉ ఉ
మ్
గదే అంటానా
ఏ ఏ పాటు చేత్తానా గట్లా అరకిలో దెచ్చినా మొన్న ఎంతప మ్
ఉట్టిగా కూసునే బదులు పిల్లలకు
ఉమ్ అరకిలో తెచ్చిన అరకిలో తెచ్చి ఇగ పాకం బట్టినా ఏష్ నా చేస్ తిన
మ్
ఇగ మళ్ళా ఇప్పుడు అరకిలా అదే ఎంత ఉన్నది ఇగ దాంతోని చెయ్యలే ఇప్పుడు గిట్లెందుకురా ఇప్పుడు ఎట్లా చే చేసచ్చినట్టు ఎట్లా అంటే గీ గర్జకాయలు చేత్తరు చూసినావా
ఉ ఉ
ఇప్పుడు గీ జల్లెడ ఉంటదా మన ఎ తీగ జల్లడా
హూ
దాని మీద ముద్ద పెట్టి గిట్ల అంటే తీ గీతలు పడతాయి రా గావ్
తెలుసు తెలుసు గవ్వలు
ఆ
ఉ ఉ నాకు నా గవ్వ చెక్కున్నది మాగా
ఆ ఆ చేసుకుంటానవా
ఉ ఏడ చేత్తానా చేస్తలేను
ఏమ్ జేత్తనవ్
చెక్క తీసుకోనయితే ఆడబెట్టిన ఎప్పుడు చేయలే
మంచిగా మీరిద్దరు
మైదాపిండా
మైదా పిండితోనైనా చేసుకోవచ్చు గోధుమ పిండితోననా చేసుకోవచ్చు
దేనితోనైనా చేయొచ్చు కదా ఉ గాదె
ఇంతంతా కలుపుకొని నాలుగు ఐదు ముదు చిన్న చిన్నగా చేసుకొని దాంట్లే ఇప్పుడు ఒక ముద్ద పిసుకుతావా గోదామ పిండి ముద్ద దాంట్లో బొచ్చుడు అయితయ్ సిన్న సిన్నగా
ఆ గదే తెలుసు చూసిన నిన్న గవ్వల్
ఆ
హ్మ్ గవళ్లు తెల్సు మాగ
గదె చేసుకొని టైం పాస్ కాకుంటే అది నవ నవొచ్చు
ఆ
క
హ్మ్
అది కూడా ఇక పాకం బట్టి అల్లా ఏతే అవి అతుక్కుంటాయి
ఆ పాక పాట్టేసుద
ఉ ఏ అన్నిస్తారు కానీ మనకు
వల చేయ్యషాత కాకా
హ్మ్
చేయ శాతకాకనే
అన్ని ఇతళ్లు మాగ చేయడానికి
హ్మ్
చేయడానికి అన్ని ఇతారు కాని ఇక చెయ్యాలె చేసి ఇక వీళ్ళిద్దరు కొ కొన్నని చేసినా నేనే నేను నాకు ప్పటనే నాకురే ఇద్దరు ఇద్దరు తినరాదుల్లా ఏమైతాందని నేను ఏ కొట్టుకుంటాన్లు మల్ల తర్వాత చేత్తరే ఎందుకొట్ కుంటారు ఇంక లేవ్వరా చేసేటియి అని నేన్ అన్నా
ఆ
ఏ పాకం బట్టి అని లేసి అని చేసినాయి, ఇప్పుడు బుత్తంత పిండి ఉన్నది చేద్దం కది తింటరు కదా అని,
ఆ
స్నాక్స్ లాగా
అంతేనా
శేత్తనా
ఆ ఆ
మైదా ప్ పిండి మైదా పిండి అం తే మైదా పిండి ఐతే ఎమోషన్స్ కావురా
మ్మ్ గదేకావు తెలుసు
మ్మ్ హ్మ్ గోదంపిండిని కూడా పిసికి నాన వే నాన వోసి నాని నాంక పిసుకుతే మెత్తనే ఉంటది అది కూ డ
ది కూనా మెత్తగానే ఉంటది దాంతోను జేత్తారు దింతోను జేత్తరు కాకపోతే ఎందంటే మైదాప్ పిండి సాగుతాది అని అట్లా
సాగుతది కొంచెం ఇగ ఆ మోస్ చిజ్ కాదన్నట్టు
ఆ
గట్లా
ఆ
పనులు అయినయా,
పనుల పనులు ఏం లేదు ఇక ఒక వాకిలుూడవాలె
ఆ
ఆ ఒక వాకిలి ఊడిత్తే అయిపోతది
ఆకులీ ఊడ్చిందటే అయిపోతదా
మ్మ్ పనీ ఏం లేదు ఇగ ఉన్నది కూర ఉన్నది ఏమో సాయం తిరమేం పని ఉండదక్క
ఆ పొద్దున్నే ఇగ పనంతా పని పని వెనక పని చేసుడు అయితది
ఆ
ఆ
ఒక్క పని ఉండదు ఏముండదు ఆవ్ వండుకో అవ్ వండింది ఇంత తినుడే
హ్మ్
హ్మ్ పొద్దున్నేదన్న ఉంటే
పొద్దున్నే ఏదన్నా బట్టలు పిండుడు గాని ఏదైనా గాని
హ్మ్ బట్టలాల్ల ఎస్తే అయిపోతది హా
ఆ అది మంచి మురుకిపోదూ అయనా మీరు ఎడ బొర్తరు తియరాదు
హహహహః బరన్న మురికిపోహ అద్ద
మురికేమున్నది ఆయనే అల్ల కూర్చొని పోవడేనా నువ్వింట్లనేనాయే
చెమిటా గల్లలా కత్తది
గల్లలా కత్తదా పోతదా మరి పోదా సబ్బుతోని రాకి అల్లేచినాక పో దా
ఆ సరే అక్క ఆ
సరే వీడియో కాల్ చేయరా నీకు అది చూపిత్త
ఆ సరే